హలో
ఆ బన్ను
ఆ ఇప్పుడు నీకాడ్నే ఉన్నాయా బడ్సు
నా కాడ్నే ఉన్నద్
రెండు
ఆ
హ్మ అదే ఎట్లా ఎట్లా పెట్టుకున్నా ఉండేది ఉంటనే ఉంటది.
ఊ
ఆ దాంట్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. ఏం విన్నా అయితదీ ఏం వినక్పొయినా అయితది.
ఎహ్ నువ్వాపిగా సాల్గాని. ఈ ఆమేం విన్లేదు. నీది దాన్ని చెవుల పెట్టినవ్ లాస్ట్కి. తర్వాత మళ్ళ్ వేసి
వేసి ఇంగ అట్లే ఉండాలక్క
మళ్ళ ఎ నేను మాట్లాడను నువ్వే మాట్లాడుకో అనిచెప్పి మళ్ళ నాకిచ్చింది
అదే అట్నే ఉండాలి కాపోతే అదెక్కడ చూపించుకోవాల్నో అక్కడ్నే చూపించుకోవాలే
హు
చాలాసార్ల చెప్పిన్ నేనూ
ఏమని
నువ్ ఆటిట్యూడ్ ఎక్కడనో చూపించుకోవాలే నాకాడ కాదు నేను చూపిత్తే నువ్ అసలు నువ్వు ఉండనే ఉండవని కూడా చెప్పున్న
హా ఇప్పుడు చూపిచేదేంటిది ఆటిటుడు
అందుకే ఫస్ట్ మేసేజ్ చేత్త్ చేత్తది
అంతే ఎక్కువ్
ఆ హ్మ్ అదే మనం ఇఇగ్నోర్ చేత్తే ఉంటదా అక్క చెప్పు
ఎందుకు చెప్పు
హు
ఎందుకో చెప్పు
కాలీగానే ఉన్నవా
ఆ చెప్ కాలిగానే ఉన్న గీ టైమ్ లో ఏం పని చేత్తారా ఈ టైమ్ ల ఏం పనిచేత్త ఈ టైమ్ లో ఏం పని చేస్తా
ఆమ్ పక్
పోయుండారు ఈళ్ళే మొదలైంది కానీ పుసుక్కుని ఎక్కడ చేరి నీ గురించి వాళ్ళ వీళ్ళ చెవుల మాట్లాడుతదని చెప్పి భయమైంది నువ్వు
ఒక్క ముచ్చట అర్ధం కాలే అక్క వన్ మినిట్ ఇప్పుడు చెప్పు చెప్పక్క
హలో
ఆ ఇప్పుడు చెప్పు
హీరోయిను రాక్షసి గురించి ఏమైనా మద్ మధ్యలో టాపిక్ ఎత్తుదాం అని చెప్పి
ఎహె గట్లాంటి రాక్షసి ఈ మధ్యల్ రావ్ అట్లాంటి టాపిక్స్
అవును
రావద్దు కూడా మనం అయి మాట్లాడుకుంటాన్నప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి తప్పించి ఫోన్ల గాని చాటింగ్ల గానీ అసలు వాళ్ళ పేర్లు రావద్దు వాళ్ళతోటి ఏం రావద్దు
ఆహ్ నువ్ నాతో నార్మల్గంటవ్ కదా
ఆ అసలు ఆముందా ఇప్పుడు పక్కన
పేను
లేదుగా అసలామె గురించి అసలు ఈమెకన్న ఎక్కువుండయి ఆమెకి
హు
ఫస్ట్ మేస్ ఈఇ ఇదే ఇదే చూపిచ్చేది అంటే మెసేజ్ చెయ్యను అనుకుంట అక్కడ తాగ చూపిచ్చేది ఏన్ కస్సు పం వచ్చేది ఏ తూ ఇగా డైరెట్గా మనం మనం మెసేజ్ బెట్టడం ఉండదు ఇక
హు మ్
అట్టు ఐ ఐద్ ఐదరు సార్లు హాయ్ హాయ్ హలో హలో హలో అట్లొస్తే ఓకే ఇ సెట్ జేత్త
శాటిస్ఫై
ఆ సా నేను సాటిస్ఫై కావాలి ఫస్ట్ వాంది కాదు సిరిస్ సాటిస్ఫాక్షన్ ఉంటది చూడు
అ
అట్లా అట్లా నేన అయినంక ఆ ఓకే మెసేజ్ చేద్దాంలే అప్పుడు
అప్పు
ఆమె కూడా ఇట్లే ఉంటయి.
ఉమ్ డింపి దిగిపోయిదేమో
ఆ
బీ పోయింది మొత్తం
ఆ ఊ గో గా ఎట్లా దింపినది అనుకు ఎట్లా దింపో తెలుసా
ఉమ్
నేను మాట్లాడితే ఇంకో మాట కూడ రాదు మళ్ళా
హుమ్
అట్లా నా అసలు ఎదురు సమాధానం చెప్పదు నాకు ఫస్ట్
సమాధానం చెప్తాందంటే నీ యవ్వ అయిపోయినట్టే
కూరకు ఉంటది అమ కథ
ఏమోలే పట్టిచ్చు
ఉహు ఎవడంత ఎదురు సమాధానాలు ఉండవు.
బీగవ వత్తందడి
ఆ
నీకోవలు చెపిరు చున్నగ ఉన్నది మీవరు
అరే ఇప్పుడు వీరేటోళ్ళు చెప్తే నేమ అనుకుంటా గాని వీళ్ళ వీళ్ళు చెప్తే నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్
జీర్ణించుకో అంతే
ఆ
జీర్నించుకోలే
ఆ కెనాట్
కాంట్గా కిినారు కూడా కాంట్
ఐకాన్ ట్ నే మద్దరము మాట్లాడతాన్నం ఇప్పుడు నాకుంచం పాదాలు వత్తి ఒక్కన్నిండి
హుమ్ అందుకే హోల్ గేమ్ అంటున్నా
ఇంకా ఆమెతోడు మాట్లాడుతున్నప్పుడుయితే ఇంకా వేరే అఅంతే ఇంకా ఏమో తోడు ఇంకా మస్ తక్కువ మా
మ్
నువవు తొని ఇంకా మస్ తక్కువ మాట్ అంటే మాట్లాడుతా కాని
మ్
అంటే మాట్లాడంటే మాట్లాడతా అంతా కోపం మీద అమెతొడైతే బా బామమ్మ మా మాట్లాడతా ఉంటది
సరే సరేలేగాని
మ్
ఈ చిన్ను గాడు లేడా రా
ఆ
చిన్నూ
అ
తెలుసుకదేవరొ
సిన్ను
మ్ ఇకేం చెప్పినాను నేను ఏం చెప్పినా ఐడియా వచ్చిందా
వచ్చింది చెప్పు
మ్... చిన్నూ వాల్ల అలా అమ్మాయి ఉంటది
ఆ
ఆ ఆమె నాకు ఆమె నాకు హాయి వదినాని మెసేజ్ పెడుతది తోరి పెట్టి మెన్షన్ చేస్తుది వేరే వాళ్ళు పెట్టి మెన్షన్ చేస్తరు
ఆ
ఆ లేకపోతే సన్యాసం తీసుకుంటా అంటది పిచ్చిగా
ఆహా
ఈడ ఉండీ చి వాడు నాకు మెసేజ్ చేయట్లేదు రిప్లై చెయట్లేదు ఏమైందిరా అనంటే ఏమో నాకు తెల్వదక్కా ఆ ఏ ఆ
ఆ తెలుసు తెలుసు
ఆ ఉడునాటిల్
ఆ ఓకే
అదే ఉండి ఏమో నాకు తెల్వదక్క అన్నది ఖతం ఫీజులెగిరిపొయినియి ఆడికి పొయ్ నాకుదెల్వదక్కా వంద ఏవో డిస్టబెన్స్ అయ్యింది ఏమో నాకు దెల్వదక్క అన్నది
ఆ
అదీ ఏదైనా ఉంటే దాని తనకి ఆమెకు చెప్పునావ్ ఎద్దెట్దు గా అన్నట్టుగా నేను ఏదో అన్నా
మ్ మ్చ్
ఆమె గురించి నాకే చెప్తాంను ఈ ఈ చిన్నగాడు ఉంటడు అమ్మయ్ ఏమోసారీ అక్క అంటది వొదిని స్వారికి పం ప్రొమోషన్ ఇచ్చింది మా చెల్లే అంటాది ఇహ అలా అక్క అన్నది కదా నువ్ చెల్లేఅను వాలెంటైన్స్ డే కి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చిందంట
అమ్మా తోడా ఆ
నాలుగు వేలు ఇచ్చిందంట నాలుగు వేలు
అమ్మో గ్రేటే మీ మీవోడు
చెప్పరు అన్ని ఎప్తారు అన్ని ఎప్తారు అన్ని ఎప్తారు అ పులిహోర రాజా వాడు
నాకన
మీకన్న
హా
అన్ని జెప్ ఆ ఓ ఫోన్ ఒక్కడే మాట్లాత గాని అన్ని ప్రతి ఒక్కరి మీద దిద్దుతాడు
నీన్ జెప్పడు ఇంగ అంతే
ఆ స్లాంగ్ కి నువ్వు జెప్పువ్ నువ్వు నువ్వు జెప్పక పోయిన నేను తెలుసుకుంటా లే ఆల్మోస్ట్ తెల్తి
నీకు తెలిసే ఇన్ని జేత్తన్నఅంటే నీకు తెల్వకుండ
తెల్లు అది నీ హార్ట్ కు తెలవాలి ఇగా
తెల్వకూడ్ నిన్ని ఏదన్న ఇంకెన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఇగ
కానీ హార్ట్ కె తెలవాలి ఉమ్ యా
ఐ యాం సన్నాఫ్ మండల సరస్వతి సన్
శ్రీను ఆల్ సో
ఆ
శ్రీను ఆల్ సో
ఆ ఎస్ ఫస్టు మదర్
అవున్
ఫస్ట్ ప్రియారిటి మదరే కదా మనకి నాకు
నీకు నీకు తర్వాత తర్వాత తర్వాత తర్వాత
యువ్
వామ్మో పర్లేదే ఆ ప్లేసి ఇచ్చినావ రా
వైఫ్ లాస్ ఆఫ్టర్ వైఫు మన దాంట్లో ఇబ్బుడు వైఫ్ ప్లేస్ ఎక్కడ ఉంటది అనుకుంటున్నావు కింద ఉంటది కింద
చీ మరి బానిసని చేత్తన్నవ్ అసలు బానిసని
కింద అట్నే ఉండాలే
కానీ హాట్లో ఫస్ట్ ప్లేస్ ఉంటది లే
అయ్య ఆ టైంకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ అయ్యేది కూడ జెప్పలేం గానీ
ఉమ్
త్యాలే కెనాట్
ప్రమోషన్ ప్రమోషన్ గుడా ఈవా దానికి
ఇట్లాగ ఒగ టూ టూ మినిట్స్ ఉండిపోవాల గంతే
అంతేనా అట్లొచ్చి ఇట్లా పోవాలి అద్దురాంబు ఆ ముూచ్చట్లొద్దులే వొద్దు
చేత్తాన